ఆమె
ఏం చేస్తున్నామే
ఏంజేల నువ్వు
హెల్ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు
బాలేదు రా అసలు బాలేదు
బాల
డెంగి ఫి పోయిచ్చిన డెంగి పీ ఫీవర్ వచ్చింది
డెంగ్యూనా చికెన్ గునియా అంటుంటే
ఆ కాదు డెంగ్యూ
ఆ ఎం చెప్పిండ్రు
ఉమ్
పెస్ట్ తీస్తారంట అమ్మ రక్త కస తక్తే చాలానే ఇబ్బందమ్మా రక్త కణాలు తగ్గితే చాలా ఇబ్బంది మే
అవును మళ్ళీ రేపు చెప్ పోయి చూపిచుకోచ్చుకోవాలి
రమ్మంచెప్పా
రమ్మన్నారు రేబ్బోవాలి మె
అవునా ఏం చాస్తున్నాడు
ఏం చేస్నాడు బుడ్డోడు పడుకున్నాడు పెద్దోడు ఆట్లాడుతున్నాడు
మ్ హు ఈరోజు రాము సారు పోయినా
ఆ
మే ఆయ ఫస్ట్ క్లాసే మే ఆయనసలు ప్రజెంట్ అయ్యట్లే ఏమెయ్యట్లా
ఆ
అసలు ప్రజెంట్ ఎయట్లేదు ఇప్పడు వరకు ప్రజెంటే ఎయ్ లేదంటాయన
అవునా
ఆయన రిజిస్టరే లేదంట ఆయనకి రిజిస్టర్ అనేదే
ఆ
ఓ ఆ ఊరికస్తుందంట మే ఈ రోజు రూజు పోదమనుకుంటే డైరెక్టర్ వచ్చిం మని ఏమైన్నా చూస్తడేమోని రూమ్కి పోలేదా
ఆ
ఆయన క్లాస్కు బోయి తగలబెడితే
ఆ పొద్దున ల్యాబ్లే మధ్యాహ్నము పొయ్యినింది ఈ రోజు లేకలే నిన్నే అడిగిందా
ఆ మామూలుగ ఫార్ములా చెప్మంది ఎవరు రాసింది ఎవరు రాయలేద్ లయ్ మనే
ఆ
ఒక ఒక ఒక పది మంది అట్ లేచిండే
ఆ
నాకు తోడు అందే వచ్చింటే డైరెక్ట్ నా దగ్గరకొచ్చి
ఆ మన కొత్త ముఖం గదా అందుకు మన దగ్గరకొచ్చుంటాడు అబ్బు కనిపట్ టిండైతే
కాలజ్ కి రాలే ఏం ఎందుకు రాలేదు ఏం హెల్త్ బాలేద హెల్త్ బాలేద్ సార్ అం టే అయితే కూర్చో అమ్మా కుర్చో అని చెప్పి ఒక లెక్క చెప్పింది మే బోర్డ్ మీద చెప్పి అది వివరించి మీరెయ్యండి అని చెప్పింది ఏందని చెప్పి అందరి దగ్గిర డు చెక్జాస్తోంది
ఆ
చెక్ చేసి ఆ పిల్లన్ని ధనుజ లక్ష్మి తలదించుకొని ఎంత చేస్తుంటే పోయి నువిట్రా ధనుజనీ తీస్ కోచ్చిన అప్పుడు తట అభినయ ఇంకా నన్ను పిలిచిండు మళ్ళీ నువ్వు ఇట్రా అని పిల్లి నువ్వు కూడా రా అని చెప్పిండు చెప్పడానికి నాతో పు ట్టి నా పక్కన ఒక కాముంటది కదా
ఎవరు లక్ష్మిీ
ఆమె కూడా వోచ్చింది
ఆ
ఇంగ కూర్చునీ వివరిస్తుందమ్మా వివరిస్తుంటే ఏదో మేము కొంచమేస్ చేము సార్ ఇదిగోండి సార్ మేం మదేసినం సార్ ఇదిగో సార్ మేం ఆదేసినం సార్ అని చెప్ చే అమ్మ ఇచ్చ బోయి గిచ్చ కోడ్ మీదెం కర్మ నా తీసుతో అయి ఎలా తీస్ నాయనే చెప్పాడ్లే చెప్పి ధనజ లక్ష్మిని నువ్వు రాక్ నువ్వెందుకు తలదించుకని గికు తున్నావు మరి ఆడా అనీ చెప్పి అయి విను ఇప్పుడు చెప్పేదని చెప్పి కొంచెం జోవియల్గా జరిగింది. అయితే ఒకటి ఇరవై దాకా చెప్పిండు.
ఓయ అబ్బా అవునా
ఏంటి టైం అయిందమ్మా మెస్ టైమ్ అంటే అవును సార్ అంటే ఏం చెప్పలేదంటే కామ్గా ఉంటే రాము సార్ క్లాస్ ఏ అంత అభిమానం మరి మీకు రాము సారంట అంత ఇష్టమా అంత అ ప్ప నువ్ ఎట్రా ఇష్టము నువ్వంటే మాకు అనుకోని
ఆ
చాలా సీన్ చేసింది, తల్లి రాణలు పేర్లు రాసివ్వండి. నాకు రాణల పేర్లు కావాలి.
ఆ
లిస్ట్ అంతా రాసివండి ఎందుకు రావట్లేదు.
ఆ
కునేది లేదు రాకపోతే
ఆ
వరికు ఎంతమంది రాలేదో, ఈ రోజు అందరు రేపు నాకు లిస్ట్ కావాలి అని చెప్పారు.
ఓయ్ ఒబ్బు రాసి చింద ఎందమే
ఆ అ పిల్ల చెప్పాడు చెంచుకి చెంచుకు చెప్పాడు.
ఊ చెంచు ఇగ చెంచుకుంటుంద
నువ్వు రాసివ్వాలి నాకు గుర్తుపెట్టుకో.
ఆ
చెప్తాను ఇంకా నుంచి
హు
ఇట్లా కాదట్లే ఇంకా నుంచి అంటే వారంలో ఇప్పుడు ఈ వారం చూ ఈ వారంలో ఇ ఈ రోజు రాలేదు అనుకో.
ఆ
రేపు వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తారంట.
ఆ
ఆ వస్తదని చెప్పి చెప్ప అనుకో నువ్వు చేయరంట. రాకపోతే మళ్ళీ రెండు రోజుల తర్వాత చేస్తారంట. మళ్ళీ రాలేదంటరు అట్లాగ ఎన్నిసార్లు చేసారు రాసి పెట్టుకుంటారంట.
ఆ క్లాస్ పెట్టి ఇంగ్ కాండి నేషన్ నేసిన నప్పుడు ఒక మాట మాట్లాడిన మీక్ ఎన్ని సార్లు చెప్పినాం గదా మా
ఆ అట్లాగా రాసుంటాను. మన ఇన్ఛార్జ్ చెప్ చెప్పాడు ఈ రోజు ఈలా రూల్స్ చెప్పారమ్మా, రూల్స్ పాస్ చేసింది ఈ రోజే. ఇందాక సుప్రీంకోర్ట్ టు రూల్స్ పాస్ చేసి ఈ రూల్ అమలు చెయ్యాలంటే ఇక నుంచి అని చెప్పింది.
ఊ హ
ఇచ్చినవి హండ్రెడు
ఆ
అంటే ఇంకా నేను ఇట్ట కొట్టి కొన్ని పెన్నులు తీసి బేంచ్ మీద పెట్టినా గట్టిగా ఇమిటెడ్ చేస్తుంది నన్ రుచి జుషి నట్టే
ఆ
ఆగండి ఆగండి నేను ఏమైనా అన్నాన ఏమైన అన్నాన నేను జూడు ఏం చేసిందాంటే ఇటదీసి కిందే పెన్ను ని ఇట్ట కొట్టేసి ఇట్ట లేసింది ఆ చెప్పుతుండు ఇదేంది అందరు నవ్వుతుండ్రు పడి వాడు ఎవ్వర్రా అది చేసిందంట వీళ్లేమో పిల్లొలు పళ్ళెం జొన్నె దయి పయా అ నేను ఎంత సీన్ చేస్త మన్నీ పిల్లా ఆ ఆ చాందినీ నిజమే చాందినీ వాళ్ళ చాందిని మే కూడా ఇట్లాగా తల ఇట్లా ఇట్లా గీరుకుంటున్నదా జీరా దురదబుట్టి నని
ఆయన గీరుకుంటురడా వోర్ని
చిచ్చెళ్తుండు అందరు నవ్వి నవ్వి ఆ తట్ మళ్ళీ ఉండి నేను కామ్గా సీరియస్ గానే ఉన్నా సైలెంట్ గా అ నీ పేరు ఎందీ అన్నడు నన్ను అప్పుడు కూడా నేను బెంచ్ మీద పెన్ను వేట్టి వేటిట్ట కొట్టుకుంటుం అసలు ఏంది నువ్వు నాకు అర్థం కావట్లేదు
ఆ
లేస్తే అంత కోపడుతుండు అంతే చిరాకు పడుతుండు నేను ఏమన్న అంటున్నా నిన్ను అంటుండు
అరే నీ మనం నార్మల్గానే అట్టు ఉంటాము ఆయనకు అట్ట అనిపిస్తే
ఇప్పుడైనా నన్ను అట్లే ఏమనప్పుడు అబ్బ చూసి ఇప్పుడు నిన్నైనా ఏమి అన్నప్పుడు ని పేరు ఎత్తినప్పుడు నువ్వు ఇట్లా గొట్టుకొని అబ్బ పిలిస్ స్తున్నాడే అంటంజుడు నేను అదే చే టన్ మే అబ్బా నేను ఎందుకు గనపడ్డానా అన్నట్టు జేస నువ్వు ఎట్లాగే రియాక్ట్ అయితామో ఎప్పుడైన మనం అంతే గద పెన్నులు అడబెట్టి అబ్బా చూసిందని అటుండు ఆయన దానీ
ఆ
ఎందుకు ఇట చేస్తున్నావ్ కోపంగా నేను ఏమన్నా అంటున్నారా అంటుండు నాన్ గుఖప్ పే రాము సార్ అంతా గప్పె రాము సార్
మీటుంటది మీ కాలేజీకి పోకపోకపోతే ఇటు గబ్బు లేప్
ఆ కూర్చోనుంటే ఒక ఆటి చెప్ చెప్పిండు మే ఫార్ములా చెప్పిండు నాకు ఏం మర్దం ైందమ కామ్ గా వుంట్ని
అదే కదా అంటే కొత్తగా ఉంటాది ఈరోజు ఫస్ట్ కాబట్టి ఆ
ఈరోజే రావ్ వచ్చిన కాబట్టి లాస్ట్ నువ్వే అంటాడు
ఆ నాయినా అంతకన్నా పెద్దలు ఉన్నాం క ఉన్నర్లే ముందు నేను చెప్పాల్సింది చూడు
నువ్వే నువ్వు ఈ మధ్య రాలేదు కదా కాలేజ్కి నేను ఫస్ట్ చెప్పినా రాలేద నీకు అర్థం కాదు ఇప్పుడు చెప్పినా కూడా నీకు మళ్ళీ అవి రాష్ట కొన్ని చదువుకుంటే అర్థం అయితది ఇప్పుడు చెప్పింది అర్థం అయిందా అంటే ఆ అంటే అర్థమేంది కదా నిజంగా అర్థమైంది కదంట అర్మయింది అంట అది రస బాగా అర్థమయితది చెప్పింది సరే అని చెప్పిన ఇక్కడ నుంచి మనల్ని వాల్ చదండంట మనకంట బాగా రుద్ది సానదేస్తాడంట పయిసార అంట మనం అంతగా రాయలేదంట
అంత తట్టుకో మ అడి ఫాస్ అయింది గ్రేట్ అయినకి ఇంకా
ఎట్ రాయలో మీకు చెప్పలేదు నేను
ఆ
ఇప్పుడు చెప్తాను ఎట్రాయాలో
ఆ
ప్రతి ఆ ప్రతి ఒక్క అమ్మాయిని అబ్బాయిని ఎట్ట్రా రాయాలి ఎట్ట లేకపోతే క్లాస్ లో కళో చేయడండి బయటికి పంపించస్తా
అ
మేం కోరుకునేది అదేలే అనుకున్నా నేను
అదే కదా
ఇస్తర అంట మే కోషన్స్ పేపర్స్ రా రా ఉంటారండి కొషన్ పేపర్స్ కొన్ రోజులు పోయినాకా
అవునా
ఇిడ్ కూడా పెట్టేతారు అని అంటున్నారు మరి
ఎప్పుడు పెడతారమే
ఎప్పుడు పెడు తర్వాత తెలియదు కానీ ఇప్పుడు మన సీనియర్స్ జరుగుతుందంటే ఆ తరవాత మనకే అంటుంటు మరి
ఆ ఎప్పుడయిపోతాయి వాళ్ళకి
వాళ్ళకి తెలిదు మే ఇప్పుడు జరుగుతున్నా అయితే తెలుసు కాని
మనకు ట్వంటీ వన్ నుంచి సమ్ఎం కదా
ఆ ఇప్పుడు సెకండ్ మిడ్ డే జరుగుతుందిట్టు వాళ్ళకి వాళ్ళ తర్వాత మనకి ఒకేఅండి
ఆ నాకు చెొప్పుమే అట్టా కను కొన్ని
ఇకా ఇన్ఫార్మ్ చేయలేదులే నా తెలిసి ఉగాది తర్వాత పెట్టచ్చు అనుకుంటున్నా ఉగాది తర్వాత పెడతారు ఉగాదికి శ్రీరామ్నమి కాబట్టి ఉగాదికి శ్రీరామనమి మధ్యలో పెడతాన అంటే సోమ మంగ్ళ బుధ
ఆ
అప్పుడు గురువారం శ్రీరామనవమి కామ మంగళ బుధ బడత రేమో ఈ నెక్స్ట్ వీక్ వదిలేసి ఈ వీక్ అనుకుంటన్నా
అ రూమ్ చేయింజేయీనారా
ప్రజెంట్ ఆ రూమ్ లోనే ఉన్నాయి ఇంకా పెయింట్ల కింద కొట్టి కదా పైకి
ఆహా పెయింట్లు కొడుతున్నారా
అమ్మ పేయింట్ కొట్టి కాలేజ్ మారిపోతుంది మళ్ళ సిఎంఏ సిఏ వాళ్ళ జోం స్ ఇక్కడంతా
ఆ
వాారికినకి సంబం ఉండదంటే మన అట్టటు వెళ్తామంటే వాారికిళ్తారంట తినడానికి మన అట్ట వెళ్తామ అంట క్యాంటీన్ ఇక్కడ నుంచి తీసి బయట పెట్ట బాగ్ ఈసారి పెద్ద క్యాం చేస్తర అంలే
అబ్బో
ఒ అన్నీ ఉం
అవనేనా అరవర్ అక్కరేనా క్యాంటీన్ లో కూడా ఆ ఎక్కనైనా మళ్ళీ వేర శవాలను పెడతారా
పెట్టుకుంటే ఇక ఫుడ్ అంతా వేరే వాళ్ళని పెట్టిస్తారేమ్ ఇక ఫుడ్ కూడా అంటామే క్యాంటీన్ లో
ఆహా
ఆ అది కానీ ఆ క్యాంపస్ ఆ పక్క క్యాంపస్ తూ వీళ్ళంట సియ వాళ్ళదంట
అవునా
ఆ సీఏ వాళ్ళు వస్తారంట విజయవాల్లింగ్ అట్టే కాలేజ్కి వెళ్ళి అట్టే ఉండి దిట్ట అంట మనము వాళ్ళ దగ్గర అదే అక్కడే క్యాంటీన్ పెడుతున్నా మనమే ఇంకా అడికి పోయి ఇక్కడ ఒక ఫ్యాకల్టీ ఎవరో ఒకరిని ఏర్పాటు పెడతారంట అంటే ప్రియ కి బొట్టు బాతకాద మరి ది మద్దెలో క్లాసులు అంతే కం మా పక్కడ బందీగా ఉన్నారస్సలు అంతా మారిపోయింది న కాలేజీ
తెవే నైతే దేతే హై ఆ వారని
చాల మారిపోయింది అబ్బాయ్
ఊ ఊ రేపు మిడ్ నైట్ నడుప్తారా ఎట్లా
చక్కని మిడ్డప్పుడు హు మ్
ఇంకేమి పెళ్లి జేసుకోవట్లే ఇంకా